హలో ఎం చేతనవే
ఏం లేదు ఇంత ముందే లేసినా టిఫిన్ చేద్దాం అనుకుంటన్నా ఫ్రెండ్స్ పో తున్నారు ఇళ్ళూ వచ్చేసరికి నీతో చాట్ చేసుకుంటున్నా
పోయిచ్చి నా చేత్తే అయిపోకదా
మ్ ఏమో ఏనా చూద్దాం అనేసి ఓపెన్ చేసినా
ఆహా
మ్ తిన్లే ఇప్పుడు ఇంత ముందే ఫేస్ వాష్ తీసుకున్నాం
ఆహా
తినవా
లేేష్నా లేేష్నా తిన్న ఇప్పుడే
మ్
మ్
ఇంకా మరి
చెప్పాలి ఏ టైమ్ పన్నావ్ మొన్న నైట్
పన్ కున్నా లేట్ గనే
మ్ హు
అలవాటే ఇగ
హాస్టల్ అంతేనే ఇంటి దగ్గరికి వొత్తే మళ్ళ టైంకి పడుకుంటాం
నా దాంట్లో రీఛార్జ్ లేకుండా ఏం కాదానే
ఏం కాదు ఏం కా
అదే రీచా రీచార్జ్ లేదు పోతానే
ఇంగ
ఆ
చెప్పు ఇంకా
ఏంటిదే
చెప్పు ఇంకా అంటనా
ఏముంది ఇప్పుడే టిఫిన్ చేయడానికి వ
ఏంటి టిఫిన్ ఈ రోజు ఉ ఇట్లా బాగుంటది దోసనా
ఇక వేడి వేడిది అయితే బాగుంటది ఇక మనం కొంచెం లేట్గా మత్త చల్లగయితే మొత్తం ఇగ తెలుసు కదా
ఆ ఆ
తినలేం
ఆ
ఇంకా తిన్నావా మరేమన్నా
దోసదిన్న నేను కూడా
అవునా అమ్మ వాళ్ళు ఎం చేత్
మమ్మీ లేదు మమ్మీ లేదు వాళ్ళ మామయ్యది అళ్లా మామయ్య చనిపోయిండని చెప్పలే ఏదోన్నెల మాషికమైతే అటు పోయింది
ఉమ్
కద పెద్ద యాడున్నాడో తమ్ముడు నేను డాడీ ముగ్గురం ఆ అ మా
తమ్ముడు ఏం చెత్తండు
తమ్ముడు ఏం లే పండుకుండు ఖాళీ
ఊమ్
మ్ చేసిన ఎంటి ఫోను ఆ
ఆ చేసిన ఇంత ముందే పోయిందంట అక్క నిన్ననే
మ్మ్ ఓపికుందా పోయింది గాని
ఈ ఏమోనే దాని స్కూల్ గురించి పొయ్యింది పాపం పోకపోగానే
స్కూల్ పోతందా నీ బిడ్డ
ఉంది ఈడ నర్సరీ
ఓ ఇప్పుడేనా
ఆ నెక్స్ట్ ఇంకొకటి ఉన్నది గానీ ఏమో ఇగ దాని మళ్ళా డెలివరీ వరకు ఏమై
ఆ
చూడాలిగా పంపిత్తా అని అన్నది అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ దాని తోలి సప్పుడేకా నువ్వు ఉండే అని అంటే అమ్మో నా బిడ్డనా ఉండదు అసలు ఫస్ట్ దానికంటే ఫస్ట్ అక్కే ఉండదే బాబు నా బిడ్డాగ మైతది అ అమ్మో ఏమద్దు ఆడీడ తిరుగుతాదంతా అదే
తమరు కాదా
ఎదోల అస్సలు దన్నే
ఆ
ఆ
అదీ మన బొక్ క్కల దోశలు స్నాప్ పెట్టింది కాదే
చూసిన నేను కూడ నైన్ అవర్స్ ఏగో
ఆ నేను ఇప్ ఇప్పుడే చూసినా ఇంతసేపు చూసి స్టన్నయినా నేను అసలు
లో ఏ వచ్చిం డాన్న ఎట్లానేసనుకున్నా
ఆ వచ్చినట్టుండుగా
ఊ ఏం ప్రసనక్క మొత్తం ఛీ చీ చీ ఘూరంగా పెడతాంది కా నోట్సాసలు ఇన్స్టాగ్రామ్లా ఇన్స్టాగ్రామ్లా అన్ని ప్రేమ బహరాల సాంగ్స్ ఎ
అంతేనా
ఆ ఉన్నది గాని నా దగ్గర కూడా
మ్మ్
ఆయనది ఉన్నది గాని పెట్టట్లే మరి ఏమో
ఎవరిది ఎవరిది ఉంది
ఎవరిది అన్నది ఆ ఉన్నది నా దగ్గర కూడా
ఆహా
ఉమ్మ్
ఉన్నాది అవును ఉన్నదని చెప్పిండు అప్పుడు చెప్పినా కదా నువ్వు నైటు
కానీ మళ్ళా ఆ రిక్వెస్ట్ పెట్టిండు కావచ్చు లేకపోతే నేనే పెట్టినా కావచ్చు దేని గురించో పెడితే కొన్ని డేస్ తర్వాతకి పెట్టిండు
పో బిజీ పర్సన్
ఉమ్మ్ అదే నీకు చెప్పినప్పుడే అప్పుడే మాట్లాడిండు వచ్చిన నాతోటి
ఆహా
ఉమ్మ్
ఆ ప్రసన్న అక్క కంత చ్చి అక్క కంత సీన్ లేదే
అంటే
అంటే ఇట్లాంటివి పెట్టాదు కదా పె ట్టిన కూడా వాళ్ళు అన్న ఒప్పుకోడు కదా బానే పెట్టింది
అదే అదే అంటే ఆయన ఏజ్ తేనా అక్కా చేయద్దంటనా
ఆ పోనీ తెలిదు వామ్మో గోర డేంజరు
అంతేనా
ఆ చానా డేంజర్ వాళ్ళ చెల్లి విషయంలో అయితే
మ్మ్ఉహ్మ్
ఉమ్మ్
అయితే అది పెట్టింది చూసినావ్ నువ్వు చూసి నావు కావచ్చు అనుకున్నా నేను అది సేవ్ చేద్దాం అనుకున్నా గాని ఏమో ఇగ అసలు అది ఎప్పుడుదో మరి ఇప్పుడుదో సరిగా చూడలే నేను పొద్దుపొద్దున్నే చూసిన చూసిన
ఆహ నాకు నాకు ఈరోజు ఇంత సేపే చూసిన నేను
అవునా ఆఆ
ఇంతసేపే చూసినా నేను అయితే ఏదో ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ షాప్కి పోయినట్టుర్రు కదా ష
అవునవును తెలివదు కావచ్చు నువ్వు ఇంటి దగ్గరే అదే అదే చూసిన ఇంటి దగ్గర ఉన్నావని తెలువదు కావచ్చు
తెలుసు అక్క చెప్పొచ్చు
అంతేనా
వాళ్ళ అమ్మమ్మయ ఆ అప్పుడప్పుడు
అంటేనా
ఆ వాళ్ళ అమ్మమ్మ చనిపోయింది అప్పుడు
అవునంట దాని గు దాని గురించి వచ్చిరటగా దాని గురించి వచ్చిర అంట కదా నిన్న నిన్న అది చెప్పింది బొక్కల్
ఆహా ఆహా
మాట్లాడింది నిన్న చాన్సేపే మాట్లాడింది.
అది ఫోన్ చేస్తది. నేను అసలుకే చెయ్య దానికి. అదే చేతది ఆ అదే చేతది పాపం.
వన్ మెసేజ్ చేసింది ఆ లింక్డ్ని గురించి. చెప్పింది మరి చేసుకోవే. అది ఇది అన్నది చేసుకుంటా. ఫోన్ చేసింది అది. దాంట్లో ఎప్పుడు రీచార్జ్ చేసుకోను అది ఇది అన్నావు కదని అందుకే నే ఇ ఏ నెంబర్ అని అడిగి మరి ఏ సిమ్. దాన్ని అడిగి మరి చేసింది. అంటే జియో అయితే రావు కదా. వస్తుంది కదా ఇన్కమింగ్.
ఆ జియో అయితేనే వస్తదా.
హ్మ్ అయితే అడిగి చేసింది ఎందుకె అట్లా అడిగినవంటే అంటే న దాంట్లో రీచార్జ్ చేసుకోనన్నావ్ కదనే. అందుకనే అడిగినా ఫోన్ చేద్దామని అన్నది. హ్మ్
ఆ ఎప్పుడు నాకు ఒక టెన్ డేస్ అంటే నేను మా వదినోళ్ళు ఇంటి పోనా అని చెప్పలేదా.
ఆ, ఆ
అప్పుడు చేసింది. గంటన్నర మాట్లాడే ఆమె వాళ్ళు తమ్ముడు ఇద్దరు మాట్లాడారు.
ఆ, ఆ
హ్మ్ వాళ్ళు బానే మాట్లాడతారు నేనే చెయ్య.
మాట్లాడతాడా.
హే ఏ మంచిగా మాట్లాడతాడు ఆ అబ్బాయి. నాకు మెసేజ్ చేయవా. నా ఫోన్ చేయవాని అంటుండు. డిగ్రీ ఏమి చేయాలి. డిగ్రీ ఏం చేయాలి ఏం ఏం చదువుకోవాలి ఏం తీసుకోవాలని అడిగి చెప్పిన. ఆయన మంచిన మాట్లాడతాడు నాతోని.
అంతేనా, ఇంకైంద అన్ని బానే ఉన్నాయి కదా సరౌండింగ్స్.
ఓ మర్చిపోయిన వాళ్ళ ఊర్లో అందరూ నేను ఆయనే. అనుకుంటారంట.
ఓ కథా.
హ్మ్ హా గప్పుడే ఇగ.
హ అదే అదే కావచ్చు.
గంతే గప్పుడే ఇగ హమ్.
ఇంకా మరి.
వాళ్ళు ఇక్కడ ఉండట్లేరంటాగా.
ఎక్కడ వాళ్ళా బొక్కల్ బొక్కల్ వాళ్ల్ళా. అవునవునంట అడిగిన నేను కూడా ఇప్పుడు ఏరు ఉంటారే మళ్ళా అన్న ఉంటారు. అంటే అవును. అనే ఉంటానం ఊళ్ళు ఉంటాలేమో అన్నది.
ఉహ్మ్ ఈ ఊర్లు ఉంటే వాళ్ళు డాడ్. తాగుతాడు అంత ఆగం ఆగం చెతాడు కాచ్చు.
ఆ కావచ్చు ఇప్పుడు మంచిన ఉంటాను కావచ్చు మేబీ మరి.
ఆ అన్నది మంచినే ఉంటాను అన్నది మమ్మీనీ భయం అయితది నాకే
కాదానే మస్తు స్ట్రిక్ట్ అనిపిత్తది ఆమె నీ చూస్తే అసలు ఇట్ల ఎట్లానో చూత్తది మొత్తం అస అసలు అన్న వాళ్ళ మమ్మీ ఎంత మంచిగా మాట్లాడుదదో ఈమె అంత టూ ఆపోజిట్.
అమ్మా అస్సలు కాదు డేంజర్ వాళ్ళ మమ్మీ కూడా.
అవునా అట్లా అనిపియ్యదే
అంటే మాట మంచినే మాట్లాడుతది అంటే కొందరు ఫేస్ చూడాంగానే అర్థం అయి. పొద్దు వీళ్ళు ఇట్లా అనే వాళ మ మన బొ క్కల మమ్మీ అట్లా అనిపించింది కా, ఈ వీళ్ళ మమ్మీ జర మంచినే మాట్లాడదు కాని ఒకసారి ఏమైందంటే. అక్క ఎగ్జామ్ రాయనికి మా మా మా హాస్టల్ ఉంటయి కదా మా హాస్టల్ దగ్గరకి వచ్చింది
ఉమ్
దగ్గరకయితే నేను దగ్గర నూనె కదా పోయి కలిసి వద్దాం అని చెప్పి నేను పోయినా. అయితే అంటంది కదా ఎగ్జామ్ ఒక గంటలు పెట్టుకొని ముచ్చట్లు పెడతానువా. అమ్ములు అది ఇది అనుకుంట తిడతాంది ఇంగ
అంటే వాళ్ళు ఇగ కొంచెం చదువు విషయంలో గట్లనే ఉన్. టార్ కావొచ్చు లే
ఆమ్ మస్తు ఓవర్ చెత్తనావ్ ఆగు నేన్ అన్న ఫోన్ చె అదే తిడతాంది అక్కని
ఓ
అన్నట్టే ఫోన్ చేసిన్ ఎంగ్ కాద్ తీ అమ్మ వాళ్ళ ఫ్రెండ్ ఇగ నా పేరు చెప్పగనే సప్పుడే కూకున్నాడు
హుమ్
తీ మాట్లాడిని ఏం కాడ్ తీ ఇప్పుడు చదివితే ఏం రాదమ్మా ఊకో అని చెప్పి అన్నా.
హు హ్మ్
అప్పుడు చెప్పినాంక జర అప్పుడు ఉకుంది సరే మరి ఉంటానా.
హు సరేనే